ఓ చెప్పండి
ఆ ఓకే మీకు నచ్చిన టాపిక్ గురించి చెప్పండి.
నాకు నచ్చిన టాపిక్ పల్లెటూరు, పట్టణాలు
పల్లెటూరు పట్టణాలు వెరీ గుడ్. ఇప్పుడు డు మీరుండేది పన్ పల్లెటూరా, పట్టణమా
నేనుండేది పట్టణంలోనే.
పట్టణంలో ఉంటారు ఓకే వెరీ గుడ్ అంటే ఇప్పుడు పట్టణం అంటే ఇష్టమా, మీకు పల్లెటూరు అంటే ఇష్టమా.
పల్లెటూరు అంటే ఇష్టం.
ఎందుకు పల్లెటూరిష్టటము
పల్లెటూరు లో కొంచెం వెదర్ చాలా పీస్ఫుల్ గా ఉంటది ఆహ్లాదకరమైన ఆ ఉంటది అక్కడ మొత్తం గేదెలు ఆవులు ఆ అవన్నీ ఈవినింగ్ అయితే అందరు మార్నింగ్ లే ఇవగానే మార్నింగ్ ఫోర్ కేే లేస్తారు పల్లెటూర్ లో ఉన్నోళ్లు
అయితే సిటీలో లేవారా మార్నింగ్ ఫోర్ కి
అలా లే లేవరు సెవెన్ ఎయిట్ కి అట్లా లేస్తారు పట్టణాలలో పల్లెటూరులో అయితే ద్దున్నే లేసి వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళిపోతారు వాళ్ళ పనులు చేసుకుంటారు మార్నింగ్ ఇంత ఇంత తింటారు మొత్తం అక్కడ మొత్త మొత్తం హెల్దీ ఫుడ్ ఎందుకంటే చెట్ల ద్వారా వచ్చిందే చెట్లు పెంచుతారు పెంచి వెజిటేబుల్స్ అయినా వాళ్ళు ఇంట్లోనే గ్రో చేసుకుంటారు ఏదైనా పప్పులు ధాన్యాలు ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళు అక్కడే గ్రో చేసుకుంటారు అదే పట్ట పట్టణంలో అయితే మనం మార్కెట్ కి వెళ్ళాలి అవి దేంతో పండుతాయో మనకు తెల్వదు తెచ్చుకుంటాం తింటాం తర్వాత మనకే అన్హెల్దీ అవుతుంది అదే అక్కడ హెల్దీ ఫుడ్ అనేది మ్యాక్సిమం మంచిగా ఉంటది అంటే మన పట్టణ పల్లెటూరులోనే అని చెప్పచ్చు
మరి ఒక మాట మీకు అంటే మరి పల్లెటూరులో ఉ పల్లె పట్టణంలో ఉన్న సదుపాయాలు పల్లె టూరులో ఉండవు కదా ఇప్పుడు ఎగ్జాపుల్గా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకోండి ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే పట్టణంకి మనకి రోడ్డు సౌకర్యం కావచ్చు వాహన సౌకర్యం కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఇవన్నీ పల్లెటూలో ఉంటాయా
అంటే బస్సెస్ ఉంటాయి కదా బస్ ఫెసిలిటీ వాళ్ళ డిస్టెన్స్ ని బట్టి వాళ్ళు హాస్పిటల్ క వెళ్ళచ్చు కానీ ఇప్పుడు ఆ హెల్త్ క్యాంప్స్ అని ఆ ఉచిత సదుపాయాలు అని ఇట్లా బానే పెడుతున్నారు పట్ పల్లెటూర్లో కూడా
కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు పల్లెటూరు పల్లెటూరు యొక్క స్వచ్ఛమైన వాతావరణం అనేది మనిషకి చాలా ఆరోగ్యకరంగా ఉంటది పల్లెటూర్ లో మనకి ఈ ఆ నార్మల్ గా ఎ ఎరువులు తక్కువ ఎరువులతోని పంటలు పండిస్తారు ఇంకోటి ఇందేత్ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళకి టైమ్ కి వర్షాలు కురుస్తాయి ఆ టైం కి కాపు కాస్త స్తది టైం కి మనకి వాళ్ళకి కావాల్సినవి అన్ని దొరుకుతాయి అలా కాకుండా ఇప్పుడు పట్టణాల లే మొత్తం కాలుషం చెట్లు నరిగేస్తారు చెట్లు నరగడం వల్ల ఏమవు తుంది కాలుష్యం పెరుగుతుంది
అవును
లా మనిషి సగటు జీవితం కూడా తక్ పోతుంది ఇంకోటి ఎందంటే మీరు చెప్పినట్టు పటాన్ పట్టణాలల్లో ఉన్న ఫెసిలిటీస్ పల్లెటూళ్లలో ఉండవు పల్లెటూర్లో ఉన్న వాతావరణం పట్టే ఉమ్ పట్నాల్ నాలల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు పల్లెటూరు కాకుండా ఇటు పట్టణం కాకుండా మధ్యస్థంగా అంటే నాటే సిటీ సిటీ కాదు ఇటు విలేజ్ పట్టణం కాదు. మధ్యస్థంగా టౌన్ ఉంటుంది. అటువంటి టౌన్ జీవితంలో బాగుం ఎందుకంటే టౌన్ లో ఒక ఐదు కిలోమీటర్లు దాటితే మళ్ళీ పల్లెటూళ్లే ఉంటాయ్
అవునవును
ఆ ఇప్పుడు నేను కూడా నై నివసించేది టౌన్ లోనే టౌన్ లో ఎట్లా ఉంటదంటే, మనం టౌన్ లో ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు లేకపోతే మనకేమైన బోర్ కోట్ ఉంటుంది అనుకోండి విలేజ్ కి ఓ ఫో ఫోర్ కిలోమీటర్స్ బయటకి వెళ్తే విలేజ్ ఎ ఉంటది.
అవునవును
ఆ నాకు పట్టణం మరియు పల్లెటూరు కలిసి ఉన్న టౌన్స్ అనేటివి బాగా నచ్చుతాయి.
ఆ అంటే మీరు టౌన్ లో ఉన్నారు కాబట్టి మీకు అలా ఇష్టం అనుకుంటా.
ఆ టౌన్ లో వచ్చా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ చూడండి. మనం ఇప్పుడు హరీస్ అని అంటాం రంజాన్ మాసంలో దొరుకుతాది. హరీస్ తినాలంటే మనం పల్లెటూర్లలో దొరుకు
దొరకదు పట్టణానినికే రావాలి. అవును
పట్టమంటే ఏంటిది హైదరాబాద్ పోయినాం ఆడే దొరుకుతది. హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్ గా వరంగల్లు కావచ్చు ఖమ్మం కావచ్చు మహిబాద్ కావచ్చు అక్కడ కూడా దొరుకుతున్నాయి
అవునవును
అంటే పెద్ద పట్టణం కాదు ఇటు చిన్నగా పల్లెటూరు కాదు, మధ్యస్థంగా ఉన్న టౌన్స్ అనేవి నాకు నచ్చతాయి ఎందుకంటే ఇటు పల్లె ఇటు వాతావరణం ఇటు పట్టణం వాతావరణం రెండింటినీ కలిపి ఉంటుంది కాబట్టి
అవును
మీగు ఉ టౌన్ ఇష్టమా ఆ లేక్ ప్పుదే
నాకు పల్లెటూర్ అంటే నే ఇష్టం
పల్లెటూర్ అంటేనే ఇష్టమా
మ్మ్ టౌన్స్ అంటే కూడా కొంచెం ఇష్టం కాకపోతే పల్లెటూర్లో ఎంత బాగుంటది పీస్ఫుల్ గా అట్లా ఉండదు అని అనిపిస్తది నాకు
అయితే మీరు పట్టణానికి ఎప్పుడైనా వెళ్లారా హైదరాబాద్ నగరానికి
ఆ వెళ్ళిన అక్కడ ట్రాఫిక్ చూస్తే మైండ్ అంతా మైండ్ బ్లోయింగ్ అయిపోతది అసలు
ఆహా మైండ్ బ్లోయింగ్ అయిదా
ఆ టూ మచ్ ట్రాఫిక్ ఇట్లా ఆటో వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు మనిషినిడడానికి కూడా ప్లేస్ ఉండదు అది చూస్తాంటే మైండ్ కరబ్ అయితా ఉంటుది వామ్మో ఇంత రష్షా అనిపిస్తాది
అయితే మీరు హైదరాబాద్ లో చార్మినార్నీ ఎప్పుడైనా దర్శించారా
ఆ వెళ్ళిన చార్మినార్
చార్మినార్ అంటే బాగుంటదా లేకపోతే మీ చార్మినార్ దగ్గర షాపింగ్స్ గీపింగ్స్
చార్మినార్ దగ్గర షాపింగ్స్ గాజులు చాలా బాగుంటాయి అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు అవి
ఆహా ఓకే ఓకే మట్టి గాజులు అంటే అంటే మనం నేలలో ఉండే మట్టితో తయారైతా అవి
ఏమో నాకు తెలవదు కాని వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే జస్ట్ చూసా అంతే
ఓకే ఓకే అంటే మీకు హైరాబాద్ లో చార్మీ దగ్గర వెళ్తే గాజులాంటే చాలాష్టం తమన్నట్టు మరి పట్ట పట్టణంలో మీకు నచ్చిన ప్రదేశాలే
నచ్చిన ప్రదేశాలు అంటే నాకు ట్యాంక్ బండ్ చూడాలని ఉంది చాలా ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు వెళ్ళాలి ఒకసారి అదే కానీ ఈవినింగ్ టైమ్ లో అంటా కదా ఈవినింగ్ మనకు పాస్ బుద్ధి కాదు
అవునా
ఇంకోటి చార్మినార్ కూడా నా మ్యారేజ్ అయిన కొత్తలో అడగాగా అడగాగా నేను మా ఆయన వెళ్ళినం
ఓ
వెళ్తే ఆ పైకి ఎక్కినాం ఆ మెట్లు ఎట్లున్నాయంటే ఈ ఈ ఈ స్టెప్ కి ఆ స్టెప్ కి మెనీ డిస్టెన్స్ ఉంది అది ఎక్కడమేమో గాని కాళ్ళ నొప్పులు బాగా లేసినాయి
అవున చిన్న ఉంటాయి ఎత్తు ఉంటాయి
ఆ చిన్నగా ఎత్తుకునే వన్ మెంబరే పడుతున్నారు ఇక కొంచెం ఫ్యాట్ ఉంటే వాళ్ళు పడతలేర్ అందులో
అయితే మీరు గవర్నమెంట్ తో మాట్ ట్లాడి లిఫట్ కూడా మా లిఫట్ కూడా పెట్టింది ఎంబడే పైకి పోవచ్చు ఎన్న ఎంమటె కిందికి రావచ్చు
ఆడగాలి ఏం చేస్త
ఎందుకంటే ఇప్పుడు చార్మినార్ ని చూ చార్మనార్ ని చూడడానికి చాలా దేశాల నుంచి వస్తారు దాంట్లో యుక్త వయసున్న వాళ్ళు వస్తారు ఆ ముస్లిం వాళ్ళు వస్తారు వయో వృద్ధులు కూడా వస్తారు అంటే ఇప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళే చార్మినార్ ఎక్కాలా లే కుంటే ముస్లోల్లుఎక్కకూడదా అటువంటి క్వశ్చన్ కూడా మనము అడగవచ్చు చార్మినార్ కెగీ చార్మినార్ కు లిఫ్ట్ ప్రిపేర్ చేసి చిన్నది ఒక ఇద్దరు ముగ్గురు పైకి వెళ్ళి కిందికి వచ్చేటట్టు చాలా బాగుంటందని నా అభిప్రాయం
అవును మీరు అన్నట్టే అది గుడ్ అనిపిస్తుంది నాకు
చాలాలిఫ్ట్ కూడా చాలా పెద్దగా నార్మల్గా ఉండాలి ఎంత ఒక ఇద్దరు ముగ్గురు పైకి పోయి మళ్ళీ కిందికి వస్తూ ఉండాలి పైకి పోయి కిందికి వస్తూ ఉండాలి
అవును
వాళ్ళు చూసి వచ్చేంత వరకు మరి వీళ్ళు చూ వీళ్ళు పైకిపోతారు అట్లా రిపీటెడ్ రిపీటెడ్ గా తిరగాలి ఇదొకటి మీ అట్లాంటోళ్ళకి చాలా పనికొస్తది
ఆ
ఇంకా మీకు చార్మినార్ కాకుండా గోల్
ఏం చూడలేదు సాలార్జంగ్ మ్యూజియం కూడా మిస్ అయిపోయింది మొన్న వంన్డర్లాగు వెళ్ళాం స్కూల్ నుంచి
హ
ఆ స్కూల్ నుంచి టూర్ పిల్లలతో వెళ్ళినం చాలా బాగుంది వండర్లా వాటర్ లో ఆడినాం డ్యాన్స్ చేసినాం ఎగరినాం పిల్లలతో చాలా ఎంజాయ్ చేసినాం
అయితే మరి ఇప్పుడు అది కాకుండా మీరు ఇప్పుడైనా హైదరాబాద్ లో జూ పార్క్ అని కూడా ఉంటుది ఆ జూ పార్క్ ని సందర్శించారా
ఆహూవెళ్ళలేదు నేను వరంగల్ జూ పార్క్ కే మొన్న వెళ్ళినా కాకతీయ జ్వాలాజీ పార్క్
నాకు ఈ పార్క్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ జంతువులు ఉంటయి జంతువులు అంటే విచిత్రమైన జంతువు ఉంటాయి అడుగులలో కనిపించేది వాటిని చూస్తే కొంచెం మనకు ప్రశాంతంగా ఉంటది మనుషులలో జీవించి జీవించి మనకు బోర్ కొట్టినప్పుడు అక్కడ వెళ్ళినాం అనుకోండి అక్కడ ఎలుగుబండ్లు అని సింహం అని పూలి అని జింకల్ అని అదే విధంగా జిరాఫి అని ఇటువంటివి చాలా ఉంటాయి నేను ఈ వరంగల్ మీరు చెప్పిన దగ్గకి వెళ్ళాను పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ జింకలల్లో చాలా వేరియేషన్స్ చూశాను జింకలు అ జింజిం ఇల్లలో కూడా మనకి రకరకాలైనటువంటి జింకలు ఉన్నాయి.
అవును.
ఆహ్ కొమ్ములు ఉన్నటువంటి జింకలు ఉన్నాయి. కొమ్ములు లేనటువంటివి ఉన్నాయి. చారాలు ఉన్నాయి. కొన్నిటికి చారాలు లేవు. మచ్చలు ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి ముసళ్ళు ముసళ్ళు కూడా చూసాం. ఎలుగుబంటి.
ఎలుగుబంట్. డి ఉంది ఆహ్ అది నక్కా ఉంది.
నక్క తోడేలు వీటిని చూసారా మీరు స్టార్. సంబంధించిన తాంబెల్లు స్టార్ తాంబెల్లు నార్మల్.
ఆహ్ చూసిన.
ఆహ్ అదే విధంగా హంసలు.
ఆహ్ బాతులు కూడా వైట్ ఉన్నాయి. బ్లాక్ ఉన్నాయి ఆహ్. బాగున్నాయి.
కోడి కోళ్ళు చూడండి కోళ్ళులల్ల కూడా చాలా రకాలైన జాతులున్నాయి.
అవును అవును నెమలి కూడా నెమలి కూడా వైట్ నెమలి ఆహ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్ లో నేను. పావురాలని చూసినా అవి ఎంత బాగున్నాయో అసలు.
ఆహ్ అవును స్టే స్టేషన్ బయట ఉంటాయి.
అవును. మస్తున్నాయి పావురాలు.
అది ఎవరు పెంచడం జరగదు. అది నార్మల్ గా అవి పెరుగుతనే ఉంటాయి. అంటే వాటికి ఎవ యజమాని అనే వాళ్ళు ఉండరు.
ఆహ్
నార్మల్ గా అవి ఇట్లానే పెరుగుతా ఉంటాయి పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి. ధాన్యము జల్లుతారు ఆ ధాన్యంము అవి తింటాయి.
ఆహ్ ఎన్ని సార్లు చ హైదరాబాద్ వెళ్ళిన చార్మినార్ వరకే వెళ్ళిన మక్కా మసీద్ చూడలేదని మొన్న వెళ్ళిన.
మక్కా మసీదు చార్మినార్ ముందున ఉంటదండి.
అవును వెళ్ళలేదు ఎప్పుడు మొన్న వెళ్ళిన షాపింగ్ వెళ్ళినప్పుడు. చాలా బాగుంది లోప్ పల పావురాలను చూస్తావుంటే చూడాలనిపిస్తా ఉండే అసలు అంత బాగుంది.
షాపింగ్ ఏం ఏం చేశారు. మరి హైదరాబాద్ లా.
గాజులు తీసుకున్నా, ఆహ్ శారీ తీసుకున్నా, డ్రెస్ తీసుకున్నా.
తక్కువలో దొరుకుతాయ అండి అక్కడ.
ఆహ్ చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటది ఇక్కడికక్కడికి.
ఫిఫ్టీ పర్సెంట్ అంటే మరి వర్ నిజాంపేట్. డల్ రేట్టి ఫిఫటీ రేట్స్ ఫిఫటీ పర్సంట్స్తా లేకపోతే నార్ల్ రేట్ కే ఫి్టీ పర్సెట్ ఇస్తా
నార్మల్ రేటే తక్కువ ఉంటంది అక్కడ ఇక్కడ ఏంటంటే థౌజండ్ కి దొరికేది అక్కడ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోనే వస్తది
అవునా అయితే మేము కూడా ఒకసారి సందర్శిస్తాము
ఆ సందర్శించండి
ఓకే ఓకే మరి మీరు చార్మినార్ కి వెళ్ళారు మక్కా మసీద్ కి వెళ్ళారు ఎన్ని ప్రాంతాలు చూశారు ఇవన్నీ పురాతనమైన కట్టడాలా లేకపోతే నూతనంగా నిర్మించారా
పురాతన కట్టడాలే
అవునా ఓకే ఓకే ముస్లిం రాజులు నిర్మించిన కట్టడాలు కదా
అవునండి
కులీ కుతూబ్శహ వాళ్ళు నిర్మిీించారా
కూలి కుతుప్ష నిర్మించింది ఆ అదేదో ఎర్రకోట కదా
ఎర్రకోట మరి చార్మినార్ ఎవరు నిర్మించారు
ఏమొ నాకు తెల్వదు
థ్యాంక్ యూ అండి మాట్లాడినందుకు
ఓకే అండి ఓకే